హూమ్ హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
ఊ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తుండ్రు
ఏం లేదండి ఖాళీయే ఇంటి పని జేస్తే ఖాళీ ఎక్ ఒవ్వా కుక్ జేయాలి ఇగ వంట ఏయాలి
వంటనే ఉందా మొత్తం పని అయిపోయిందిగా
ఊమ్ మొత్తం పని అయిపోయింది వంట చేయాలి
అవునా మరి ఈరోజు వాకింగ్ కి ఎళ్ళలేదా మీరు
లేదండీ ఈరోజు వాన వడుతుంది మా దగ్గర ఈవినింగ్ స్టార్ట్ అయింది అట్లా ఫైవ్ తట్టీకి సుపుర్ తుపురు చినుకులు వడు తున్నాయ్ ఇగ బయటకి ఎళ్ళలే మీ దగ్గర వడిందా వానా
అహా మా సైడ్ అస్సల్ లేదు వర్షం
అవునా మాక్ మార్నింగ్ గూడా వాన వడ్డదిగ ఎర్లీ మార్నింగే ఒక వన్ అవర్ వాన వడ్డది మలి ఇప్పుడు పొద్దట్నుంచి వెదర్ మొత్తం పూల్ ఉంది మళ్ళీ ఇప్పుడు చిన్న చిన్న తుప్పుడుగా వడుతుంది
అవునా మంచినే ఉందండి మీ సైడు అసలు మా సైడు సేమ్ మళ్ళ అదే వేసవి కాలం ఉన్నట్టే ఉంది ఎండలు ఎండలు ఎన్ డలు కానీ కొంచెం గాలి ఒస్తుంది ఈ రోజు గుడా ఎండనే ఉండే ఇప్పుడు సాయన్ త్రం పూట కొంచెం చల్లగ వడ్డది అంతే మబ్బొ
అవునా మాకైతే మార్నింగ్ నుండి వేదరు మొ సం కూలు బట్టలు ఆరేస్తే గుడంగ ఆరినయా ఆరలేదో
హ అవునా ఆహా ఇంక వర్ష
ఆ అవును
ఆ
ఇంకా మరి తిన్నారా అండి ఆఫ్టర్నూన్ ఉం ఎంటి స్పెషల్ టుడే
ఈరోజు మేము మధ్యాహ్నము బండే బెండకాయ చేసుకున్నామండి
అంటే సండే ఏం తెచ్చుకోలేదా
నిన్ననే చేసుకున్నాం సాటర్డే రోజు అందుకనీ ఈ రోజు చేసుకోలేదు
ఆ
ఆ ఈ రోజు ఏంటి మీరు స్పెషల్ చేసుకున్నారేంటి ఈరోజు సండే అని
ఏం లేదు అండి నేను ఎగ్గు టమాటా వండినా బాయిల్డ్ ఎగ్ ను టమాటా ఇంకా చెప్పండి ఇంకా మార్నింగ్ నుండి ఏం చేశారు
ఇంకా మార్నింగ్ ఏముండండి మార్నింగ్ టిఫిన్లో ఆ చపాతీ ఆలుూ కర్రీ చేసినాం ఇంకా ఇంకేం ఇంకేముందండి వుట్టి గనే ఖాళీగనే కూర్ చూస్తే కొంచంసేపు టీవీ చూడము ఇంక ఇంట్లో పని ఇగ ఎండల కే బయటికి వెళ్తారు చెప్పండి ఎటు వెళ్ళడం కూడా లేదు మేము ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాం
రేపు స్కూల్ స్కూల్ స్టార్ట్ కదా పిల్లల పంపిస్తున్నారా మరి
అవునవును రేపు పంపియడమే
అంటే రేపు అమావాస్య కదా అండి మీరు పంపిస్త సరే అట్లో పట్టించుకుంటారా అవన్నీ
మేమేం పట్టించుకోము కానీ అదే ఆలోచిస్తున్నా పంపియాలా వద్దా అని కానీ రేపు ఉంచము అని అన్నారు స్కూల్లో మళ్ళెందుకు ఉంచుతామని మళ్ళీ అంటుండ్రు
ఇదే ఇగ ట్వెల్కే గదా స్కూల్ స్టార్ట్ మళ్ళీ త్రీ డేస్ ఎక్స్టెండ్ చేసిళ్ళని కావచ్చు ఉం
మీరేమైనా జాబ్ చేస్తారా లేకుంటే హౌస్ వైఫ్ యే నా
హౌస్ వైఫే అండి నేను ఏం జాబ్ చేయను హు హమ్ ఇంకా మీరేం చేస్త ఇంట్లోనే ఉంటారా మీరు కూడా
నేను కూడా ఇంట్లోనే ఖాళీగానే ఉంటాను కొన్ని రోజులు ఇట్లా ల్యాప్టాప్ లో కొంచెం వర్క్ ఉండే నాకు ఆన్లైన్ బేస్
ఉం
అది కొన్ని రోజులు చేసినాం తర్వాత ఆ ప్రాజెక్ట్ పోయింది పోయిన తర్వాత ఇప్పుడైతే ఖాళీగానే ఉంటున్నా అలా
ఇంటి బ అంట చేయాలడి
ఆ ఆ
నైట్ వంట చేయాల్నా అంటున్నా సరే సీట్లో ఉండాలి
అవునవును చేయాల్సిందే
ఎప్పురు పెరిస్తారు
ఆ ఏమండి ఇంకేమి డిసైడ్ చేసుకోలే తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత స్టార్ట్ చేస్తా మట్ట
ఆ
ఇప్పుడే చేయను ఇంకా చెప్పండి టీవీ చూస్తారా మీరు ఎక్కువగా
చూస్తా అండి ఎక్కువ అంటే బాగా ఎక్కువ చూడ కొంచెం తక్కువనే చూస్తా చూస్తా టీవీ
అంటే సీరియల్స్ అవి ఇవి డైలీగా చూస్తారా
టీవీ సీరియల్స్ ఏం చూడనండి నేను అంతగానం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు
ఆహా అంటే ఇలా వీక్లీ ప్రోగ్రామ్స్ వస్తాయి కదా అవి చూస్తారు మరి బిగ్ బాస్ కానీ అండి ఇలా
అంటే బిగ్ బాస్ చూస్తా కానీ ఇక వేరే ప్రోగ్రామ్స్ ఏం చూడను మూవీస్ చూస్తాను ఎక్కువ ఉ ఎక్కువగా కొంచెం అప్పుడప్పుడు ప్రవచనాలు గిట్ల వింటాను చాగంటి ప్రవచనాలు ఉ హు అయిపో లేకపోతే రియల్ సే ఫోన్ లోనే అయితే ఎక్కువ రియల్ సే చూస్తాను
ఆహా అంటే ఇప్పుడు నువ్వు ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఎక్కువ అస్తలు టీవీ ఎవ్వరు చూడట్లే
ఆ అవును ఫోనే ప్రపంచం అయిపోయింది అందరికి
చూసిన అది అవును ఫోనే చూసుకుంటుంటారు ఫోన్ టీవీ కావాలన్నా కాని వైఫ్ కనెక్ట్ చేసి టీవీలో చూస్తుండు
ఆ అవునండి ఉంది ఊ అవును ఇంకా మరి మీరేం ప్రోగ్రామ్స్ ఏమైనా చూస్తారా
నేను కూడా సీరియల్స్ చూడను ఇట్లా వీక్లీ ప్రోగ్రామ్ ముందు బిగ్ బాస్ బాగా చూసేదాన్ని ఇప్పుడు ఇట్లా సండే సాటర్డే రోజు వస్తాయి కదా ఇండియన్ ఐడల్ కానీ అండి డాన్స్ కి సంబంధించిన షోస్
అంటే స్పోర్ట్స్ గిట్ల ఏమైనా చేస్తారా
ఆ షోస్ టైపే మొత్తం సీరియల్స్ అవేవి చూడను ఎక్కువయితే ఆ నా పిల్లలు చూసే వాళ్ళలు
ఉ
వాళ్ళు పెట్టుకొని ఇగ వాళ్ళతో పాటుగా నేను కూడా చూసేదాన్ని
అంటే మీ పిల్లలు పెద్దవాళ్ళు మీకు
ఆ పెద్దవాళ్ళే ఒక పెద్ద బాబు డిగ్రీ డిగ్రీ లో ఉన్నాడు చిన్న బాబు ఎయిత్ క్లాస్ కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా చూసాను వాళ్ళు ఇట్లా అట్లా డిస్కస్ చేసుకుంటా ఉంటే ఇక వాళ్ళ టీవీ చూస్తా ఉంటే టీవీ ఇచ్చే వాళ్ళు కాదు వాళ్ళయే చూసుకుంటు ఉండాలి నీను
ఉ
అది అయిపోయిందంటే మళ్ళీ ఇంటికి వస్తే వాళ్ళు కార్టూన్స్ అవి చూసుకుంటుంటారు ఇంత పెద్దగైన కానీ కార్టూన్స్ చూస్తారు చూస్తారు వాళ్లు
అవునా ఇప్పటికీ కూడా కార్టూన్స్ చూస్తారా
చూస్తారు డోరేమాన్ అని అవే చూస్తారు ఎక్కువ
ఇకా మరి రీసెంట్గా ఏమైనా మూవీస్ కి వెళ్ళారా అండి
మేము టీవి పెట్టుకుంటున్నాం ఆహా మేము సినిమా హాల్ కి వెళ్ళడం తక్కువ వెళ్ళాం మేము
ఉ
ఇంట్లోనే ఏమైనా మూవీస్ పడితే ఇంట్లో చూస్తాం కానీ థియేటర్లో ఎప్పుడు వెళ్దాం
అవునా
ఉ టీవీలోనే ఎస్తారు కదా అవివి ఫిలిమ్స్ ఏమన్నా ఉంటాయి
గంచి తొందరలోనే వస్తుంది అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాం రీసెంట్గా అయితే పెద్ది మూవీ వెళ్ళామండి హలో
ఆ వెళ్ళిం
ఆ అవునండి పెద్ది మూవీకి వెళ్ళాము అంటే బాగుందా అంటే కొంచం నాకు యావరేజ్గానే అనిపించింది
అవునా అంటే ఫస్ట్ వెళ్ళండ్రు వెళ్లి చూసోచిండ్రు చూసి ఆ బాగుంది అంటే మన యూత్కి చూపించాలి అ ఫిలిం
ఆ వస్తుంది స్పోర్ట్స్ గురించే గాని కొంచెం లాస్ట్ లో హెవీగా చూపెట్టినట్టు అనిపించిందండి అంటే ఈ ఒక్క హీరోనే త్రీ స్పోర్ట్స్ ఆడతాడు అని ది కొంచెం ఓవర్ గా అనిపించింది ఊ
ఆ
అవునండి అంటే తనే క్రికెట్ ఆడతాడు
ఉ ఆహా ఇగ అది సమ్త మూవీ వస్తుంది కదా అది కూడా బాగుంది అని అంటున్రు కదా ఫ్యామిలీ టైప్ మూవీ
అది చూడలేదండి మూవీ ఇగ చూస్తే మూ ఫోన్ లోనే చూడాలి
అహ అవును అంతే ఇక ఫోన్ లోనే చూడాలి ఇగ ఈ పెద్ది ఫిలిం మళ్ళీ ఇప్పుడు మనకు నా చూడలేదు మామూలుగా ఇగ రీల్స్ అవి ఇస్తున్నారు కదా దాంట్లోనే చూసాను మంచిగా ఉం ఉంటదని ఆ సాంగ్ ఇస్తున్నారు కదా ఎక్కువగా అదే అయితే మంచి గుంటది కావచ్చు అని ఫీలింగ్ తే
ఆ చూడాలండి మేము కూడా అంటే ఇంకా దేంట్లోకి రాలేదు ఏ వెబ్ సైట్ లోకి జియో హాట్స్టార్ లాంటికి
అవునా అంటే మీకు మీ దగ్గర్లో నే ఉంట థియేటర్లు వే వేరే ఉర్కేల్లల
ఆ మా దగ్గరే ఉంటాయండి లోకల్లోనే
లోకల్లో అంటే మేస్ ఆ సిటీలోనే ఉంటారా అ
ఉమ్
కాబట్టిగా వెళ్ళి చూడొచ్చుడు అంటే వేరే ఊరు నుంచి వెళ్ళాలి చూడాలంటే ప్రాబ్లం కొంచం
ఉ అవును కొంచెం జర్నీ చేయాల్సి వస్తది వేరే ఊర
అయి అవును
ఊ
ఇంకా ఇంకా చెప్పండి ఇంకేంటి విశేషాలు
ఇంకా ఫ్యామిలీ ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నాయాండి ఈ వీక్లో
ఇంకా ఇప్పు ఇప్పుడు ఇక మొహరం వస్తది కదా
అంటే ఇప్పుడు ట్వంటీ సె ట్వంటీ కేమన్న ఫెస్టివల్ ఉందా అండి బక్రీద్ గిట్ల
ఏమన్నారు
ట్వంటీ సెవెంత్ కి మీదేమైనా ఫెస్టివల్ ఉందా బక్రీదు అని అంటున్నా అయితే మోహరమా
ఇప్పుడు వచ్చేది ట్వంటీ సెవెంత్ కి మొహరం ఉంది మాకు
ఉహు
ఉమ్
ఉమ్
ఆహా దానికి ఫాస్టింగ్ ఉండరు మొహరంకి ఎవరైనా ఉండే వాళ్ళు ఉండొచ్చు కానీ ఇంకా ఉండాలి అన్న ఆ రూల్ అంటూ ఏం లేదనన్నట్టు దానికి
అవునవును అంటే ఇప్పుడు పీరీల పండుగ ఆడేది ఈ పండక్కే కదా
అవునవును అదే పండుగ పీరీల పండుగనే
ఉహు
మ్మ్ అప్పుడూ ఇంకా మే ముందు ఫస్ట్ డే నుంచే స్టార్ట్ అవుద్ది ఆ పండుగ కానీ మేము సెవెంత్ డే నుంచి జరుపుకుంటాం అది
అవును
జరుపుకునే వాళ్ళు ఫస్ట్ డే నుంచే నాన్ వెజ్ అవి తినకుండా జర్పు కొంటూ ఉంటారు మేము ఇదంత చేయము ఫస్ట్ సెవెంత్ డే నుంచి మేము జరుపుకుంటాం అన్నట్టు
ఇంక వన్ వీక్ జప్పుకుంటారు అది అంటే
అ
ఎక్కడ
ఆ మీర్ చెప్పండి
అంటే వన్ వీక్ జరుపుకుంటారా అండి ఆ పండుగ
ఆ వన్ వీక్ జరుపుకుంటారు అ చేసేదేమి ఉండదు కాని మామలుగా ఇంట్లో ఇంట్లోనే చేసుకోవాలి అంతే ఇక సెవెంత్ డే నుంచి అక్కడికి పీర్ల దగ్గరికి వెళ్ళడము అ మ ఏమన్నా మొక్కులు అంటే అవి తీర్చుకోవడము అవి పీరులు మన ఇంటికి వస్తాయి
ఉమ్ ఉమ్
మీరు మీ సైడ్ ఉందా అండి చేసుకుంటారా ఆ సైడు పీరిల పండుగ
ఆ చేసుకుంటారండి విలేజ్ లో ఎక్కడైనా చేసుకుంటారు ఇక ఫీజగానయితే నాకు తెలిదండి
సరే అండి మరి ఓకే అండి కాల్లో మాట్లాడినందుకు కూ ధన్యవాదాలు ఓకేనా
ఓకే ఓకే అద